హలో
ఆ చెప్పు
ఉమ్ అయిపోదు నా కాల్ కట్ ఐపేంది.
ఆ
అయిబోతాది అది అలా అయిపోయిదంట్నాను.
అయ్యో
టదే
ఇంగ ఒక అన్నయ్య ఫోన్ చేసారు.
ఉమ్ అదే అనుకున్నాను.
ఆళ్ళకే కేక్లు అయితే ఎతన ఉన్నారు కదా ఏం తేన ఏం తేనా ఏముంటాయ్ తీసుకురా ఆ అయితే వాళ్ళని తెచ్చుకోమని అన్న మళ్ళీని అయ్ బాబోయ్ సరే అక్కడ ఏమన్నాయ్ చెప్పు చెప్తాను అన్నాను అయితే
అబ్బా ఎంటి ఎంతేవాలో ఎప్పుడు ఎం తింటాం తెలుసు కదా మళ్ళీ వెరైటీకి ఎంతేను ఏంతేను మరి అడిగేంతలా అడుగుతాడు.
తెల్వలే ఎంతెంత తెలిదా?
పిల్లలు ఏం తింటారో తెలిసి మనంమేం తింటామో తెలిసి మళ్ళీ అడుగుతారు. వీళ్ళు ఏం చెప్తారా అనీమో
ఏదో ఒకటి తెచ్చియ్ అయితే అన్నా అంటే ఆళ్ళని తెచ్చుకోమని అయితే రేపద్దుటాళ్ళ వెళ్తారు కదా ఆడ బస్ దిగి తెచ్చుకోవాలంట్న అల్ల దిగ లేక కద్ తెమ్మన్నాను అని అన్నా మళ్ళీ పొద్దేడు బస్సు ఎక్తరా అని అట్లా దిగ్తారు మళ్ళీ రాజమండ్రి నుంచి నిడదోలు బస్సు ఎక్తారు ఆళ్ళు ఇంకెక్కడ మధ్యలో దిగుతాకుండదు.
ఉండు ఉండదు.
షాప్ లో ఏం తెలీదు ఒకవేళ్ తెలిసినా అక్కడ నడిచే వెళ్ళాల అనుకుంటా కదా బస్ స్టాప్ నుంచి నడుచుకుం టా వెళ్ళలేమో అనుకుంటున్నాను నేను నేను బస్ స్టాప్ నుం చెల్లేదు గాని మాములుగా వాళ్ళు ఊరు వెళ్ళాన్లే
ఉమ్ నేనేప్పుడు వెళ్లేదు తుట్టాన్నార్ మాకు
ఉమ్ హు
ఉమ్ టమ్ బిర్యానీ ప్రాస్ అంతా మిస్ అయిపోయింది ఇందులో
అయ్యో
ఆడియో ఉంటాదా?
ఏమో తెలీదు ఆ ఉండదు.
ఉండదా?
ఉమ్
తొమ్ము బాగా పెట్టుకోవాలి మొన్న మటన్ దుమ్మేసాను ఆదివారం ఈల్లందరు సూత్తంటే లూరి భోజనానికి కేల్ మీరు అన్నయక ఇం మాటం తెప్పించ మటన్ బిర్యానీ ఎస్తా మాలు కొందండి మన బి మాములు దమ్ము కా కాకుండా మటన్ బిర్యా అంటే మనం ఇప్పుడు పల్లావ ఎలా వేసుకుంటం అలా ముక్కలు వేసుకుని వేకుని వాటర్ వేని తుా ఇచ్చేసస్కోడవ
మాములుగా మటన్ ఫ్రై చేసి
ఆ మటన్ కుక్కర్ పెట్టేసి విజిల్స్ వేయించేసి అదే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటారు కదా ఈ వాటర్ లో నార్మల్ గా రైస్ తో పాటూ ఉడికించేస్తారు. కలిపేసి
మాములు గాను చికెన్ అదేంటి బిర్యానీ లేసే స్తారు చూడు తెల్లాగ కనపడుతది సంసర ఒ కొ చిిన్నక ముక్క బా అది బాగోదు గాని ఇది మ్యాగ్నేట్ చేసి వేసింది బాగుంటది
అవును
ఉం
లెగ్ పీసులు బిర్యానీ బానే ఉంటుంది లెగ్ పీసులుతో వేస్తున్నారు ఈ మధ్యన అది బాగుంటుంది
ఉం
మొన్నేం మండి తో మండీ చేసాం పోలారంలో
ఓహో
మంది బానే వచ్చ
పెద్ద ప్లేట్ పెద్ద ప్లేట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు మండికి
మండి పెద్ద ప్లేట్ ఆ ఇయ్యి ప పెద్ద బేషన్లు గిన్నెలు ఉంట
అమ్మో అదే
అదే బేశనంటే బిర్యాని వండు మొత్తం చూసా పెద్ద పాట్టు దానిమీద ప్లేట్ ఉంటది దాని మీద వేసి ముందర ముక్కనే మ్యాగ్నేట్ చేసేసుకోవాలి మ్యాగ్నేట్ చేసుకుని ఆ సేమ్ ఇదే ప్రాసెస్ లో దీ దీనికి పొడుం వేరేగా మిక్సీ పట్టుకోవాలి మిరియాలు ఇలాచి ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి
ఆ
జీడిపప్పు ఉం కొబ్బరి తురుము ఇవన్నీ కలిపి పౌడర్ పెట్టుకోవాలి తినికి మళ్ళీ అప్పుడు ఆవిరి మీద ఉడికించాలి ఆ...
నువ్వేనా ఇ
ఆ ఎవరు ఛానల్ ఇది అతను ఎవరో ఇతను ఉంటాడు చుసావా ఇట్స్ మై ఫుడ్స్ ఇట్స్ మై ఫుడ్స్
ఇట్స్ మై ఫుడ్స్ అ నేను విస్మయ లో చూస్తా ను తక్కువ మసాల వేసి చేస్తాడు కదా
అవును
ఉం మాములుగా స్నాక్స్ అయితే తే స్నాక్స్ అయితే మామలుగా స్నాక్స్ చూస్తా నంతే వాటికి ఛానలేమి చూడను
అది మ్యారినేట్ చేసాక ఇది రైస్ మాములుగా అక్కడ మ్యాగినేట్ చేసుకున్నది ఆవిరి పట్టిందాం కదా ఆ నీరు కిందకి వెళ్ళిపోతుది ఆవిరి పట్టిన నీరు ఇదంతా కిందకి ఇలా ఆ వాటర్ తో బిర్యానీ చేసుకోవాలి
అబ్బా
బిర్యానీ మనం ఎలా వేసుకుంటాం అలాగా అయన్నీ ఇంకా మశలాలు అయి సేమ్ ఆ మసాలా పౌడర్ అట్లా ఎన్ని వేసుకుని రైస్ మొత్తం ఎర్రగా అయిపోతది అనమాట
హూ హమ్
నెయ్యి ఎక్కువేసుకోవాలి
మ్
అయిపోద్ ఆ ముక్క బిర్యానీ అయిపోయాక ఇంకా నీళ్లు ఎగిరిపోతాయి కదా అప్పుడు ఈ ముక్కలు ఈ ఈయ్యి ఉంటాయి కదా కాల్చినై మళ్ళీ కాల్చుకోవాలి మనం మ్యాగ్నేైట్ తర్వాత ఇలాగో అదే ఆవిరి పట్టేసిన తర్వాత అయిపోయిన తర్వాత కాల్చు కోవాలే
అహ
కాల్చి ఆ కాల్చి అప్పుడు బిర్యాని ఎస్ సాక దాని మీద ఆ ప్లేట్లో ఈ పీసెస్లన్ని పైన పెట్టేసి మూత పెట్టేయాలి బొగ్గేసి నెయ్యేసి వెంటనే మోగ పెెట్టాయ
అబ్బా అదే ఇక్కడ చెయ్యాలంట భూల్మంది చేయాలప్పుడు
పొద్దునక చేసుకున్నా
తెలివి
తెలివనికి కదు ఎక్కడైనా తిిన్రు ఐబాబోయ్ ఇదేంటి కొత్తగా ఉంది మసాలేసేసారు అయ్యబాబోయ్ ఇదేట్ ఇలా ఉంది ఇదేన్ తిందంటర్ అక్కడ పిల్లలు మేము అల్లాలు మేము పెద్దోళ్ళు నలుగురం పిల్లలిద్దరు అంతే ఆ ఒకేళ ఉన్నా వంద రకాల పేర్లు ఇక్కడ
ఉంన్నప్ప అని పేర్లు ఉంటే చిరకోతది మొన్న అలాగే మాకు చుట్టాలు ఎవరో వచ్చారు మ డమన్నారని వండను మొక్క అంటా పట్టుకుంటేె మెత్తగా జాగిపోవాలం ఏలాగా అక్కడ చెత్తరుచుడు అక్కడ అదేంటి దాంట్లో బోజనళ్ళో ఎత్తర్ కదా అల అయ్యి నాన్న రకాలన్నీ ఏసేత్తరు అలా చెయ్యాలంటా మ్ హుమ్
ఏసేలేయలందులో
హుమ్ అదేం వండాడం పిచ్చకిపోఇంది తాతయేమో కారం మసాలా అన్నిీ ఎక్కువేస్ ఏమన్నారని ఒగురసుకుంటా గుర్చుకుంటే తిన్నాం మేము మాకు కోరలేదు లాస్ట్ లో అందుకే చూడ్డనికోచ్చినోళ్ళ కన్ని చేయవలసి వచ్చింది
చాలా బాగుంది
అప్పటికే మేము కూరలు వండేసుకుంటే మళ్ళీ వాళ్ళ కోసమని తెచ్చి చేతె ఫ్రిడ్జ లోయి వండుకుంటరా ఫ్రెష్ గా తెచ్చుకోరా అలాగేలాగ మొన్న తెచ్ ఉన్నది ఎంత మద్ టను కే అర కేజీ ఏడు వందలు తాతయ్య అసలే మంచిగా కొట్టిస్తారు మాకు ఇక్కడ ఇలా మ తెచ్చుకుంటడు కొమ్మినని అర కేజీ కోట్టి తర కేేజీ ఒక రోజు వండేసుకుంటామా కొంచెం వండుకోని కొంచెం పెట్టుకున్నాం అందులో ఇంగ అక్కయోళ్ళాక్కాయ్ కద ఇంగ ఫులైపోయాయేమొ తెగోచ్చేతై మాటలు కదా
స
పిచ్చెక్కిపోయింది ఇంక నాకు చెరకోచ్చి నేను ఇంక లోపలికేళ్ళిపోయన్ మా అక్కడనుంచి
ఆహ
అనోచ్చు కని మరి అంతలా ఓవర్గా చే
అంతే కొంతమంది ఇంకా మొహం మీదనేత్
మ్ ఆ ఆడేం మూరు ొ ఊరుకొండి అంటుంటే ఊరుగుంటలేదు ఇంక ఒ తెగ మాట్లాడేతున్నాడు
ఆహా
మటన్ అయితే తాంగతింటారులే మ ఇంట్లో వల్లోండితే చికెన్ చికెన్ చాలా తక్ క్కువ తెచ్చుకోవడం వాళ్ కూడా అంతే చికెన్ గమ్ము తిినరు
ఊ ఇప్పుడే వచ్చన్నా పట్టలేదు కదా
ఊ హల చికెన్ చికెన్ మటన్ చిన్నప్పుడయితే ఎడతుంది కద ఎడ అయిదని ఇపుడిది అది వన్ వండడమే ఎప్పుడో ఒకసారి రెండు సార్లు వండానంతే
ఊ
మొన్నమ్మ నైట్ కొంత బి సెట్ ఐంది బా ఏడదమ్మ అని
మేమ్ మన్న పెట్టుకున్నా
రంపున్నప్పుడు బాగా తగ్గుతదంట
ఆ పెట్టుకున్నామా అన్నయ్య పాపం అప్పుడే చేేసుకోవడం మే అక్కలు పులిసి అసలే ఏసుకోడు బాగుంది బాగుంది అన్నాడు మర్ నాడు కుక్కకరిచేసింది
అయ్యి ఇంక మన్ మా నడిగి బాగుంటది ఇంచుక బలే ఉంటది అలా రోజుకి
ఇంక మొన్న అడిగే ఉంటది మెనూ
ఆ గమ్ముని అదే సీర వేసుకుని అది వేసుకుని తిన్నప్పటికే బాగుంటది ఇంకా ఇంకో నాలుగు ఏసుకుంటరు అదేమ ఉండదులే గమ్మన పోరా
ఆ
మా అమ్మ బాగుండిందని చూసే రాస్ చూసరాని అడిగ తర్వా అ నేను చేస్తతానని కానీ ఆ ప్రాసెస్ కాల్ కాల్సినంతగా ఈకోవడం సరిపోది
ఉ
ఊ
ఆయ్ అదే ఇందాడు విజయ వచ్చింది ఇందాడు చ చీకడడిపోయింది నీ పో అక్కడ కూర్చున్న విజయ గురించి జడ అదే అమ్మాయి గురించి చెడించి చచ్చిపోయాను అమ్మాయి గురించి చల్ జనిపోయిందే అని ఏమో తెలీదు దన్నానేను
డ్రదే డౌట్
అదే డౌట్ ఏమో ఎలా చనిపోయిందో దేవుడికి తెలియాల అంతె
ఊ లేకపోతే నీ మీదకు వచ్చి మళ్ళీ నన్ అ ఇలాగ తీసుకెళ్ళలిపోయింది అలా తీసుకెళ్ళలిపోయింద అని చెప్పింది అలాగే ఇలాగా అంటున్నారంట
ఎవర్ పిన్ మీదికి
అదే డబ్ల్ ఆ నవుడి ఆవిడ మీద కోచ్చి నన్ను ఎలా తీసుకెళ్లిపోరారు అళ్ళ తీసుకెళ్లిపోారు ఎలా తీసుకెళ్లిపోయారు అని చెప్పింది అని చెప్పి చెప్పి చెప్తున్నారంట అ చెప్తారేంటి వాళ్ళమ్మ అదే పెళ్లి కొడకాలమ్మ
అయ్యో
ఆ అల సృష్టిస్తున్నారంట
అలా సృష్టించార చాలా బాగుంది
ఊ ఇంకో అకేం దొరకలేదు కదా అందుకే ఆవిడ మీదకి చెప్తది ఆ ఎక్కలే అంటుంది విచిత్రం కాకపోతే అలాగా అంతే ఊ ఏదోటింకా ఊ ఆవవు
అళ వెంటనే వచేస్ కోల్పోయిందా చాలా బాగుంది అళ పిన్న అయితే కవర్ చేసేసుకుంది అయితే
పాపం ఆ పిల్లోడు ఏలా ఉన్నడో తెలియదు
అవును ఆ పిల్లడే పాప బాధపడతడు ఎక్కువ అందర్ ఎల అని అవును సార్